హలో ఆ వినిపిస్తుంది నా వాయిస్ మీకు వినిపిస్తుందా
వస్తుంది
మ్ ఆ తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏం తిన్నారు
నేనా అండి పులిహోర తిన్నానండి మీరు
నేను చిత్రాన్నం అండి
బావున్నారా అండి
బాగున్నామండి మీరు
పర్లేదండి బానే ఉన్నా
ఏమండి అట్లా అంటారు పర్లేద్
ఏం లేదండి బానే ఉన్నాం మీరే ఇంకా ఏదో ప్రెజర్ లో వర్క్ ప్రెజర్ లో ఉన్నట్టున్నారు
ఏ ప్రెజర్ లేదండి. మేము ఆరాం చాలా పీస్ నేనైతే చాలా ప్రశాంతంగా ఉంటానండి. నాకు ప్రెజర్ లేదు ఏమి లేదండి నాకి. ఖాలి కుర్చుంటాను కాలిగా ఉంట అంటాను మాకు ఏము ఉంటాయండి ప్రెషర్
అవునా అండి
ఉ మీరండి
నేను ఏ వర్కు లేకుండా చాలా ప్రెజరుగా ఉన్నానండి ఇంట్లో
వర్క్ లేకుండా ఫ్రెజర్ ఆ నేను ఫస్ట్ టైం వింటన్నాను అండి
క్ లో ఉండి ప్రజర్ లేదంటున్నారు నాకు వర్క్ లె కుండా ప్రజర్గా ఉన్నానండి
మీరు వర్క్ లేకుండానే ప్రెషర మీ కైతే
అవునండి
అయ్యో నేను ఫస్ట్ టైమ్ ఇం
హ అందుకే అండి ఆ ప్రెజర్ పోవాలని నేను బయట చ్ కొంచెం పీస్ కోసం అట్లా తిరుగుతూ ఉన్నానండి అప్పుడప్పుడు
అవునా ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నారండి అయితే ప్లేసెస్
అదే అండి మొన్న కొంచెం పీస్ కోసం కొంచెం టెంపుల్ కి వెళ్ళింది మొన్న
అవునా ఎక్కడండి ఏ టెంపుల్ విజిట్ చేసిన
తమిళనాడు అండి అరుణాచలంవకేలింటీ
ఓ తమిళనాడు అరుణాచలం
ఆ తర్వాత కొంచెం ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతో అట్లనే పాండిచ్చేర్రికి వెళ్ళిందండి
ఓ ఫ్యామిలీతో వెళ్ళింట్రా అండి మీరు ఫ్యామిలీతో వెళితే మంచి అలాగే చాల ప్రశాంతత కదండి
కానీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ఫ్రెండ్స్ తో వెళ్ళా లీ అది నా డ్రీమ్ అండి
అవునా ఏ అండి మరి పోలేదా
అది కుదరదు అండి
కుదరదు అనుకుంటే ఏది కానిదంటూ లేదనుకుంటా నాకు తెలిసి
ఆ మైండ్ల రిలాక్స్ చేయరండి కొంచెం భయం గదా
ట్లో స్ట్రిక్ట్ అన్నమాట
అవునండి ఫ్యామిలీ తో అయితే కొంచెం ఎక్కడికైనా పిలుచుకుపోతారు. ఫ్రెండ్స్ అం టే కొంచెం ఇగ్నోర్ చేస్తారు
అవునా అలా అంటారా అయితే
అవునండి మీరు మేలండి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తారు
ఎవరు
మేమా నేనేం లేదండి ఏదో అలా అలా చేస్తుంటాను. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంతేండి నేనేం ఎక్కువ చెయ్యను.
ఆ మీరు వీక్లీ వీక్లీ బయటకి వెళ్తారు కదండి
వీక్లి వీక్లి ఎక్కడ పోతానండి. ఎప్పుడన్నా అం ఎక్ చెప్పాలంటే ఎక్కువ నేను రూమ్ లో ఉంటానండి. ఊరికె ఖాళీగా నిద్రపోకుంట ఎప్పుడునూ
ఏమో అండి చాలా సార్లు చూసాను స్టేటస్ ఇస్తే మీరు పెడుతూ ఉంటారు. అప్ ప్పుడప్పుడు కొన్నిసార్ రిసార్ట్స్ కి కొన్నిసార్లు టెంపుల్స్ కి ఫ్రెండ్స్ తో బాగా పోతుంటారు.
సరే మా టెంట్ అంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దొరికినారా అండి ఇక్కడే నేను ఉండే దగ్గరే ఉన్నారు. సో అంతా ప్లాన్ చేస్ కనేసి ఎక్కడన్నా వెళ్దాం చాలా రోజులయింది కదా కలిసి ఎక్కడన్నా అట్లా వెళ్ళసి వద్దామని ప్లాన్ చేసుకొని అట్లా వెళ్ళేసి వచ్చినంట అంత టెంపుల్ టెంపుల్ పాయింట్ అంతే అండి ఇక్కడ ఒక బెంగళూరులో మాధవరం దగ్గర ఉంది నాంజనేయ టెంపుల్ పెద్ద స్టాచ్యూ
అవునండి చూసాను చూసాను మీ మీరు ప్రొఫైల్ సంథింగ్ ఏదో పెట్టారు
అవునవునువును
ఆ పెద్దగుంది బాగా
మంచిగా చాలా ఎంత అసలు నాకు అక్కడ యాక్చువలీ నాకి సాటిస్ఫాక్షన్ అంటే ఎట్లా అంటే యాక్చువలీ నాకి ఎక్కువ నేను ఎప్పుడు ఇంటర్ టైమ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు రోజు సాయిబాబా అని అంటే విజిట్ చేస్తా అంటే గురువారం గురువారంము
అవునా అండి
అవును వేరే ఇంకా అక్కడ నాకు ఇంటర్ అయిపోయినాక ఇంకా నేను వచ్చేసానండి సో దానివల్ల అంటే అప్పుడైతే దగ్గరే కాలేజ్ అయిపోతూనే అక్కడ అట్లా సాయిబాబా టెంపుల్ విజిట్ చేసుకొని అట్లా వెళ్ళిపోతాన్న అది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఇంకా నాకు సాయిబాబా టెంపుల్ నేను ఉండే దగ్గర ఎక్కడ దగ్గరలో లేవండి
మనకి డిగ్రీలో ఉండింది కదాండి కాలేజ్ దగ్గర
డిగ్రీలోనా అండి ఆ అప్పుడు మళ్ళీ అక్కడ అంటే అప్పుడు మళ్ళీ మా క దూరం అండి అది కొంచము నార్మల్ టైమ్ లో ఇప్పుడన్నా ఒకసారి వెళ్తా అంటే మళ్ళలింక్ ఆఫ్టర్ దట్ ఇంకా నాకి ఇంకా దగ్గరలో లేవాండి చాలా అంటే చాలా మిస్ సేనా నండి గురువారం గురువారం పోతాండి
ఇప్పుడు వర్క్ లో ఉండడం వల్ల పోలేకపోతున్నారు కదా వీక్లీ వీక్ ప్
వర్క్ అని కాదు ఇంకా వీక్లీ అని కానీ ఇప్పుడు దగ్గ ఫిస్ ఏం లేదండి కాలీ అండి నేను ఆఫీస్ ఎడపోతున్నాను లేదండి లేదు ఇరు ఇంట్లోనే ఖాళీగా ఉన్నానండి
అవునండి
అవునండి
ఆ నేను మీరు ఆఫీస్కి వెళ్తున్నారేమోనుకు కుండి
లేదండి ఎక్కడండి ఖాలీ ఇంట్లోనే ఉన్నా కానీ నాకేమి అంత ప్రెజర్ అనిపిదండి కానీ మీలాగా
చాలా ప్రెజర్ గా ఉందండి ఇ ఉండడం వల్ల అంటే ఎవర అంటే కొంచెం చిల్ అవ్వచ్చండి ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళు వెళ్ పోతారా ఒక్కదాన్ని ఉండడం వల్ల ఏం పని ఉండదండి జస్ట్ తినడం పడుకోవడం ఏమనా కొన్ని పనింటడి చేయడం అంతే ఫోన్ చూసే కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండదండి బోర్ అయిపోయింది ఫోన్ నిజంగా
ఆనా అట్లంటారా
ఎక్కువగా మనుషులతో మాట్ కట్టడలన్నీ బయటికి పోతాను అప్పుడప్పుడు ఎవరన్నా ఉంటారు పక్కన కదా
అవున అవును
ఇంటి చుట్పక్కలా ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తారు టైం గడిచిపోవడానికి ఎగ్జామ్స్ ఉంటే బిజీగా ఉండిపోతాం ఎజామ్స్ లే పతుిన టైం పాస్ ఆవదు
అయితే ట్రిప్పు అదే ఎక్కడనా ఇంకా పోలేదండి అరుణాచలం ఒకటేనా పోయింది అయితే మీరు
అరుణాచల్ అనికి పాండిచ్చేరి అండి ఒక ఫోర్ డేస్ పోయినాము బాగుందండి
బాగుంది లేదండి నేను విజిట్ చేయలేదు అ చెయాలండి నాక అంటే ఎక్కువ కోరిక పుడుతుంది పోగల పోవల
చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి అరుణాచలంకి చాలా ప్రశాంతత దొరుకుతుదండి
ఖచ్చితంగా పోవాలండి అనుకున్నాను పోవాల పోవాలని నేను అది నా ఫ్రెండ్స్ అక్చుఅల్లీ నాకు తిరుపతి ఫ్రండ్ జట్లో పోవాల అనుకున్నానండి పాండిచేరికిి ఫ్యామిలీతోవెళ్ళాలని అనుకుంటున్నానండి నేను
పాండిచ్చేరి కూడా అంటే చూడ్డానికి పెద్దగా ఏం లేదండి సముద్రం మాత్రమే ఉన్నది కాకపోతే చాలా బాగుంటది వ్యూ
అవునా బీచ్ నేను ఎప్పుడు చూడలేదు
నేను ఫస్ట్ టైం అండి మొన్న చూసొచ్చింది బీచ్
అవునా బాగున్నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందండి బాగుంది అయితే
ఉన్నింది వన్ అవర్ అక్కడ అంతే రిటర్న్ రావడానికి మళ్ళీ మా ట్రైన్ ఉండదని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెలిపోయిన ఫాస్ట్ ఫాస్ట్గ వచ్చినాం కాకపోతే ఆ వన్ ఇయర్ ఆ వన్ అవర్ చాలా వర్తబులే అండి పోయినందుకు ఇక్కడ క్కడ ప్లాన్ చెయండి పొదాం ఫ్రెండ్స్ తో
అవునండి తిరుపతి పోదామండి ఎప్పుడన్నా
ఆ నెక్స్ట్ మంత్ మాకి ఎగ్జామ్స్ ఉన్నాయండి అయిపోతాని
అవునా
రోజుల్ నుంచి పోవాల అనుకుంటున్నా ఫ్రెండ్స్ తో అసలు పోలేదండి
మేము ప్లాన్ చేసామండి ఇప్పుడు ఎప్పుడైనా పెద్ద అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏ అంటే బిజీ ఉంటారు ఆఫీస్ పోతంటారు కదా వాళ్ళకి వీకెండ్స్ లోనే కుదురుత తుది సో వాళ్ళ కోసం మీటింగ్ అండి ఎవరేం ఇప్పుడు దొరుకుతారా అని వాళ్ళంతా ఒకసారి ఓకే అంటే
ఈసారి గట్టిగా అనుకొని ఖచ్చి తంగా ఒక వీకెండ్ సాటర్డే సండే దొరుకుతది గదా అండి ఖచ్చితంగా ప్లాన్ చేసి పోదామండి తిరుపతికి
న పోవళ్ళండి
చూసినారండి తిరుపతి ఎప్పుడున్నా
ఆ తిరుపతికి రెండు సార్లు పోయినాను రెండు సార్లు పోయిండేది కూడా ఫ్యామిలీతో పోయినానండి నాకు ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్ తో పోవాలని నాకు చాలా ఆశ అండి
సేమ్ అండి నేను చాలా సార్లు పోయినాను కాకపోతే ఫ్రెండ్స్ ఒక్కసారి కూడా పోలీదు
నాకి ఫ్రెండ్స్ తో పోవాలండి తిరుపతికి ఎందుకంటే కొండ ఎక్కుంటూ అంటే ఫ్రెండ్స్ తో పోతేనే ఆ చిల్ వేరే ఉంట టదండి ఫ్యామిలీతో పోయినప్పు ఇప్పుడు వేరె ఉంటది
ఆ ఫీలింగే వేరండి
అ మరి అందుకే నాకి ఫ్రెండ్స్ తో ఎక్కువ అంటే ఫ్రెండ్స్ తో పోలని ఎక్కువ ఆశ అండి నాకి
ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ తో పోవాలని
ఏం సర్ ఏమండి
ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ తో అలా ఎంజాయ్ జేయాలని ఖచ్చితంగా ఉంటుందండి
అవునండి ఎందుకంటే వాళ్లేే కదండి మంచి వైబిచ్చేది
అఅంటారు గదా ఫ్రెండ్స్
ఆ పేరెంట్స్ ఉంటారు కానీ పేరెంట్స్ తో ఎ ఇట్లా అంటే ఒకటే పోవాలంటే పోయామా దర్శనం చేసుకున్నామా వచ్చేసామా అన్నట్ ఆ అట్లుంటది ప్చ్ ఎన్ అంటే కొంచెం మ్మ్ ప్చ్ ఏదో వైబ్ అవ్వలే మడ
ఆ ఫ్రెండ్స్
తే మా చేస్లు ఎట్లుంటాయి చెప్ చెప్పండి ఇంకా అల్లరే అల్లరి
మరీ చిన్న పిల్లలైపోతాం కదా
ఆ మరి సో అందుకేనే ఆ అందుకేనే ఎక్కడికన్నా ట్రిప్ పోవాల నా ఫ్రెండ్స్ తో పోవాలనిపిస్తుంది ఎక్కువ నాకి
ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం అండి చాలా సార్లు ప్లాన్ చేసాం కాకపోతే క్యాన్సల్ అయిపోతూనే ఉంది
అవును
పంపియరండి ఇంట్లో కాకపోతే ఈసారి ఒప్పించుకోవాలి ఎట్లయినా
ఒప్పియండి ఒప్పియండి అందరూ ఫ్రెండ్స్ వస్ అందరూ ఫ్రెండ్స్ వస్తారని చెప్ చెప్పండి అంతా ఇంకా ఇప్పుడు ఉండే వాళ్ళము చిన్న పిల్లలు కాదు కదా అంత పెద్దోళ్ళే కదా
అందుకే భయం అంటారండి
అట్ల్ ద్దంటారా ఆ
అదే ఎంతన్నా వాళ్ళ భయం వాళ్ళకి ఉంటాది కదా దూరం పోతున్నామంటే ఇంకేమన్నా ఆన్ అంటే పేరెంట్స్ని పిలుచుకొని పోమ్మంటారు మా ఇంట్లో
ఓ పేరెంట్స్ ని పిలిచకోపోయటట్లుంటే ఇంక మేము ఎందుకు లే అని చెప్
అదే కదా మా ఫాదర్ ఆన్ తే నండి ఎక్కడికైనా పోవాల అనుంటే మా మదర్ నీ పిల్చ్ తుమ్మ మంటాడు అందుకే నేను ఎక్కడికి పోవడమే మానేస్తా ఫ్రెండ్స్ తో చాలా సార్లు క్యాన్సిల్ చేస్ నన్ను చాలా మంది ఇన్వైట్ చేసారు కానీ ఒప్పుకోరు మా ఇంట్లో ఇంకా ఇంత ఏజ్ వచ్చాక కూడా పొమ్ పియరు
అదే మరి ఇంకా ఆఫ్టర్ పెళ్లైనా ఇక పంపిస్తార అండి
వీళ్ళే పంపియకపోతే ఇంక ఆ తరువాత ఎవరు పంపిస్ తరండి
అదే నిజముగానే అండి కొంచెం అంటే ఉండల్లా కొంచెంమన్నా ఆర్ ర్థం చేసుకొని పంపియల ఆన్
ఈసారి అదే అండి ఒప్పించుకొని ఫ్రెండ్స్ అందరితోను మాట నడిపిస్తా పేరెంట్స్ ని ఖచ్చితంగా తిరు పతి పోవాల అనుకుంటున్నాం చాలా పోవాలని
ఆవునఅండి
ఈ నెక్స్ట్ మంత్ లో అట్లా ట్రై చేద్దాం అండి నెక్స్ట్ మంత్ అ నెక్స్ట్ మంత్ ఎక్సామ్స్ ఉంటయి తర్వాత
ఉ చూడండి గట్టిగ గట్టిగా అట్లా అనుకోండి అయిపోతది
గట్టిగా అనుకుంటనండి ఉ హు కేమండి ఇంకేమండి
ఏం లేదండి